ఉ
హలో
బాగున్నారా అండి
ఆ అండి బాగున్నాం. మీరెలా ఉన్నారు?
మేం చాలా బాగున్నామండి. ఏం చేస్తున్నరండి?
ఏం లేదండి మూవీ చూస్తున్న.
ఏం మూ వి చూస్తున్నరండి.
అది పుష్పా టు రీవాచ్ చేస్తున్నా అండి
అవునా కేరళ టు సీ మూవీ జూసింరా అండి
లేదండి చూడ్లేదు మీరు చూసారా
నిన్నా మొన్న ఫ్రైడే రోజు ఆ లా
థియటర్లో జు
టర్లో పిల్లల్ని తీస్కెళ్ళినమం తీస్కెళ్ళినమండి.
అవునా ఎలా ఉందండి మూవీ
చాలా బాగుందండి. అంటే యువత మన హిందూ సాంప్రదాయం పిల్లలు ఎట్ల అవాయిడ్ అయితున్నరు. ఆ... ఆ అంటే మన హిందూ పిల్లలు అమాయకత్వము ఈ అమాయకత్వాన్ని అలుసుగా తీస్కోని ఎట్ల లొంగబరుచుకుంటున్నరు ముస్లీం పిల్లలు కగానీ వేరే వాళ్ళు కానీ ముస్లిం పిల్లలు మత మార్పిడి కోసము మన పిల్లలతోటి ఎట్లా నటిస్తున్నారు ప్రేమగా ప్రేమను పంచినట్లు. ఆ అది అంటే చాలా బాగ ఉందండి మంచిగుంది. అప్పటి పిల్లలకు యువతకి ఆ ముందు ముందు ఎట్ల జరుగుతదన్న ఆలోచన కోసము చాలా మంచిగుందండి. పిల్లల్ని లొంగబరిచు లొంగ ఉంచుకొని పెళ్ళి చేస్కోవడము. ఆ నటించడము. న తెంచి ఈ పెళ్లి చేస్కొని కొన్ని రోజులకి ఇంకొక ఆమెను చేసుకోవడం ఇంకొక ఆమెను చేసుకోవడం అంటే ఎట్లా అంటే మత మార్పిడి. మన హిందువులను ఎ ఈ విధంగా మనల్ని టార్గెట్ ఎట్లా చేస్తున్నారు అన్నది యువతకు అవగాహన కల్పించింరండి చాలా బాగుంది సేమ్ మూవీ మంచి నుండి లాస్ట్ కస్తే ఏంటిది ఎట్లా అనేది ఎందుకు ఈ పొరపాటు లు చేయొద్దు అని వాళ్ళు ఎట్ల ఎట్ట తెలుసుకున్నారు ఆ ఇలాంటి పొరపాట్లు జరగద్ జరగొద్దు అన్న ఆలోచన కలిగింది పిల్లలకు అవగాహన కలిగిందండి. చాలా బాగుంది హ్మ్మ్
నిన్నా ఉగాది ఉండేగా అండి ఎట్ల జరుపుకున్నారు ఉగాది
చాలా బాగా చేసుకున్నామండి ఉగాది అన్ అంటే చాలా మనకు హిందువులకు పెద్ద పండుగ కదండి మొదటి పండుగ కదా మనకు ఉగాది కొత్త పండుగ కదాం ప్రతి ప్రొదున్నే లేసి మేము పేడతో అలుకు జల్లుకొని మంచి ఇ ముగ్గులు వేసుకొని ఆ మంచి పనులు అయిన తర్వాత స్నానాలు చేసి కొత్త బట్టలు వేసు కోనీ మామిడాకులు కట్టుకో కున్నామండి గుమ్మాలకి మంచి గా మామిడా ముక్కలు కట్టుకొని మార్కెట్కి వెళ్ళి కొత్త కుండ తీసుకోచ్చినాము ఉగాది ప ఉగాది పచ్చడి చేస్ రా అండి మీరు చాలా బాగా చేస్తున్నా మేము కొత్ కొత్త కుండలో మేము కొ కొత్త కుండలో వేస్తాము ఆ
పూజా విధానం ఏలా చేస్తారండి
కొత్తకుండది మంచించక్క కాడిగి దానికి మంచిగా నిండుగా పస్ ఉప్పు రాసి చక్కగా మంచిగా బొట్లు పెట్టి పసుపు బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి మామిడాకు కూ కంకణం గట్టి మేమేం చేస్తామండి వేపాకు లను జడలాగా అల్లుతామండి ఆ జడలాగా అల్లిన దాన్ని కుండకి కడతాము కట్టి మామిడాకు కడతాము కట్టి అందులో మంచిగా నీళ్ళు పోసి కొత్త చింతకాయలు ఉండేయండి మా ఇంటి దగ్గర చెట్టు ఉండి అయిటె చితకాయలు మంచీగా పోటు థిసి కడిగి కుండలో నానెసి నానెసి నానినా థారువత్ మంచీగా యా యా కోచం చారులగా చాసి కోచం క గింజలులను ఆ పిప్పి తీసేసి బెల్లం దంచేస్ నమండి బెల్లం దాంచేసి బెల్లం కరిగిన తరువాత మామిడి ఆకు మా మామిడి కయాని మంచీగా గికి అందులో వేసినాము కొంచెం కొబ్బరి ముక్కను కూడాంగీకి వేస్తామండి మేము వేసి వేప పువ్వు వేసి అండి వేప పువ్వు వేసి మనకు షెడ్ రుచూలు కద అండి షెడ్ రుచులు కోసం దానికి మేం కొంచెం మియాలు రెండు మూడు మి రియాలో లైట్గా కొంచం ఆ ఘాటు కోసము మిరియాలు దన్ చేసినామండి వేసి దేవుడికి మంచిగా నైవేద్యము చూపించినాము పూర్ణం రొట్టెలు కూడా చేస్ స్తామండి మేము భక్షాలు శనగపప్పు తోటి వేస్ వండి శనిగపప్పు పప్పు తోటి పూర్ణం రొట్టెలు ఉడక పెట్టి టి బెల్లం వేసి
మ్మ్
శనగపప్పు పూర్ణం రొట్టెలు కొంచెం గోధుమ పిండి తోటి పూరి లాగా చేసి అందులో పెట్టి పూర్ణం రొట్టె చేసి ఈ ఉగాది పచ్చడి వున్ను పూర్ణం రెట్టల్ దేవుడికి ఈ నైవేద్యం జూపెట్టి తింటామండి సాయం త్రము మా ఇంటి దగ్గర శివాలయం గుడి ఉంటదండి ఆ గుళ్ళో తో పంచాంగ శ్రవణం అని వేద పండితులు వస్తారు పంచాంగ శ్రవణమం సంవత్సరము ఏ రాశి రాసుల వారికి ఎలా ఉం అది ఆ అసలు మన రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంటది గురువు ఎవరు ఆ మంత్రి ఎవ రు అన్నట్లు ఎట్లా జరుగుతది వర్షాలు ఎట్లుంటాయి ఈ సంవత్స శ్రము పంటలు ఎట్లుంటాయి
ఆ మీది చూసారా అండి ఏ రాషో
మాది నాది కుంభ రాశండి
ఆ కుంభరాశి వాళ్ళకి ఎట్లుందండి ఈసారి
ఇగ కొంచము అంటే ఖర్చు తక్కువ ఉంటది ఆ అంటే మ్మ్ హ్మ్ సంపాయించడము తక్కువ ఉంటది కర్ ఖర్చు ఎక్కువ ఉంటది కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పిండ రండి ఆ చెను పూజలు చేసుకోవాలి శివారాధన చేసుకోవాలి ఏ రాశుల వారైనా ఆ భగవంతుడు సంకల్పం భగవాన్ అంటది పై నమ్మకం వేసి భగవంతులు సంకల్పం చేసుకుంటూ ఉంటే అందరికి అన్ని విధ ఇదాల మంచి జరుగుతదని చెప్పిండ్రు ఈసారి మనకు అంటే మన దేశానికి మంత్రి గురువు గారు ఉన్నారంట గురువు మంత్రి ఉండ వల్ల కాస్త కొంత అనుకూలంగా ఉం ఉంటది అని
చెప్పు
కొంచెం వర్షాలు మంచి పంచనే పడతేయి పంటలు మంచినే పండుతాయి
ఆ
కాకపోతే కొంచెం యుద్ధాలు అనేటి ఎక్కువ జరుగుతాయి అని చెప్పడం జరిగింది
ఫస్ట్ ఆ ఆహా
గట్ల చెప్పిరు
సెలు డాడీ
హు మీరు మీర వెళ్ళరా అండి గుడికి కి వెళ్ళిండ్రా అండి ఉగాది పండుగ రోజు
అది
అవునా ఆన్
ఇంట్లోనే ఆ ఇంట్లోనే మమ్మీ పచ్చడా ఇంకా బచ్చాలు చేసినా అయితే ఇంట్లోనే తిన్నా
చాలా మంచిది మనకి ఎందుకంటే ఉగాది అవునా అండి మనకు కొ కొత్త పండగ కదండి మనకు ఫస్ట్ స్టార్ట్ అయ్యే పడుగ కాబట్టి ఇంట్లోనే సెలబ్రేషన్ చేసుకోవడం మంచి ఆనవాయితీ
అవునండి
అండి ఇంకా ఉగాది రోజు స్పెషల్ గా
ఉగాది రోజు మేము ఓన్లీ బస్ హాలే చేస్తుకున్నము అండి
అవునా మా అమ్మ వంటలు ఏమేం ఏం చేసి ఏంటండీ
ఆ వంటలు అంటే పప్పు వేసింది చారు వేసింది ఇంట్లో మమ్మీ కొంచెం బిజీ ఉండే పప్పు చారు చేసిందా అ
అవునా
మా మమ్మీ కి వేరే ప్రోగ్రామ్స్ ఎం ఉండే అయితే అటు వెళ్ళింది ఇగ
అవునా తిన్నరా అండి ఈరోజు ఏమివంట చేసి అమ్మ
ఈ రోజు బెండకాయ ఫ్రై మళ్ళీ ఆయన పచ్చడా వేసిండండి ఇంకా పప్పు చారు కూడ చేసింది
ఓకే ఓకే ఏం పచ్చడి అండి అవునా కొబ్బరి పచ్చడా చాలా మంచిది ఆరోగ్యానికి పచ్చ కొబ్బరి పచ్చడి పచ్చి కొబ్బరి బెల్లం తింటే కూడము మేము ఈరోజు టమాటా పచ్చ డ చేసినమండి టమాటాలు కొంచెం పెరట్ లో పెరట్ లో రెండు మూడు మూడు చెట్లు ఉన్నాయి అయ్ నాలుగు టమాటాలు ఏళ్తాయి టమాటాలను కొంచెం గోలిచ్చి పచ్చిమిర్చి గోళిచ్చి ఆ వెలుళ్ళి ఉన్ను కొ కొత్తిమీరు జీలకర్ర వేసి మంచిగా మిక్సీ పట్టుకొని వేడి వేడి అన్నంలో బాగుంటదండి ఈరోజు కర్రీ వేయలేద కర్రీ చేయలేదు కాబట్టి వేడి వేడి అన్నంలో బాగుంటదని పచ్చడి చేసుకున్నం ఉున్నమండి టేస్ట్ ఉంటది పచ్చ కొబ్బరి ఐరన్ పచ్చ కొబ్బరి బెల్లం కూడా తినాలండి ఆరోగ్యానికి మంచిది ఆరోగ్యానికి కి మంచిది పల్లెలు బెల్లం కూడం తినాలి ఐరన్ మంచిది చదువుకునే పిల్లలు బెల్లం ఎక్కువ నువ్వులు ఎక్కువ ఐరన్
షుగర్ కంటే వెళ్ళం చాలా మంచిది
షుగర్ వాడొద్దండి షుగరు మోకాల నొప్పులను
జరస్ డయాబెటిక్స్ కూడా వస్తాయి అవునవును బెల్లము హనీ లేకపోతే
ఈ హనీ అ హనీ అంటే కొంచెం ఖర్చుతో కు కూడుకున్నయి ది కాబట్టి కు మనకు యాభై రూపాయల కేజీ వస్తంది తది కేజీ తెచ్చుకుంటే వారం రోజులు లే అయితది ఆరోగ్యానికి మంచిది ఆయిర్ ఏదనా ఉంటాది మోకాల నొప్పులు నడ నొప్పులు అలాంటివి ఏముండేవి కాబట్టి చాలా మంచిగా పని చేస్తుది
అ ఓకే థ్యాంక్ యూ మీతో మాట్లాడి మంచి కాడే ఒక
ఓకే అండి